హలో
వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి హాయ్ అండి ఉమ్ బాగున్నారండి లంచ్ జేసిరా అండి
ఆ చేసామండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ జేయలే
ఏం కర్రీ ప్రిపేర్ జేసిర్రు
ఈ రోజా అండి ఈ రోజు కర్రీ ఏం లేదండి కొబ్బరిపాలతో రైస్ చేసామండి
కొబ్బరి
పాలుతోనే
ఎట్లా చేస్తారు
కొబ్బ ఆ చెప్తామండి కొబ్బరి అవి ఉంటాయి కదండి కొట్టినాయి కొబ్బరి వక్కలు
ఆ అవును
వాటిని తీసి చిన్న చిన్న వక్కలాగా కట్ చేసి మిక్సీ లో వేసి
ఆ
అట దాన్ని ఒక క్లాత్ లో చూడ వస్తే పాల లాగా వస్తాయి కదా
అవునవును కొంచెం అవి పచ్చి కొబ్బరి
ఆ ఆ అవును పచ్చి కొబ్బరి నే
అంటే మిక్సీ పట్టుకోవాల డైరెక్ట్ ఇట్లా
ఆ అవి తి కొడుక నుండి వాటిని సపరేట్ చేసి చిన్న చిన్న మక్కలాగా కట్ చేసి మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలండి. పొడి పొడి లాగా అయితది కదా ఆ దాంట్లో కొన్ని వాటర్ వేసి పిండితే కొబ్బరు పాలల వస్తాయి ఆ అవునండి.
పాలస్తాయి
దాన్ని సే మనం ఇంట్లో ఎట్లా ఉప్మా లాగానే రైస్ వేసి బగారా రైస్ లాగా
అంటే ఎట్లా చెప్పండి నాకు మంచి వివరంగా చే డీప్
స్పైసెస్ వేసుకొని సే మనం బగారా ఎట్లా వేసుకుంటాండి నెయ్యి వేసి ఆయిల్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి
ఫస్ట్ ఆయిల్ వేసి తర్వాత
నెయ్యి ఆ ఫస్ట్ నెయ్యి వేయాలండి నెయ్యి వేసిన తర్వాత ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఆ స్పపైసీస్ శుద్ద్దా చ ఉంటాయి కదండి బాగారు సామాన్ లాగా
అవునవును బగారా సామాను వేసుకొని అది వేసుకున్నాక పోయలా
ఆ ఇప్పుడు మనం తీసిన ఈ కొబ్బరి పా వాటర్ వోస్ కొబ్బరి పాలు లాగా తీసుకున్నాం కదా అండి
ఆ ఇ
మ ఆ మ మనం ఎన్ని ఎంత రైస్ పోసుకున్నామో అన్ని కొలిసి గ్లాస్ తోని కోలిసి పోసుకొని ఎసర్ వచ్చిన తర్వాత రైస్ వేసి
అంటే పాలు మరి మనకు అన్ని ఉండవు అన్ని క్వాంటీ అన్ని వెళ్ళవు కదా ఇప్పుడు రైస్ కి తగ్గట్టు పాలుండవు కదా అండి
కొన్ని వాటర్ పోసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చండి. గ్లాస్ పాలాకి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి
తీయగా ఉంటద అ మరి కారం కారం ఉంటద రైస్
తీయనే ఉంటదండి కారం కారం ఏమి ఉండదు కొబ్బరి పాలు పోస్తాం కాబట్టి వాటర్ స్వీట్ లానే ఉంటది
ఆ అంటే దాంట్లోకి ఏమైన్నా కర్రీ ప్రిపేర్ చేస్త
ఆ కర్రీ కూడా వేసుకోవచ్చు అండి ఇష్టం మీ కొంతమంది తినే వాళ్ళు వత్తిక తింటారు కర్రీ వేసుకొని కూడా తినొచ్చు మనం చికెన్ ఇంకా చికెన్ మటన్ అయితే బాగుంటందండి
చికెన్ మటన్ అయితే బాగుంటదా
ఆ అవునండి
మంచిగా ఉన్నట్టుంది మీరు చెప్తా అంటేనే మంచిగా అనిపిస్తది నేను నిన్నడు వినలేదు డిఫరెంట్గా ఉంది
ఇప్పుడు మనం పండగలకి కొబ్బరికాయలు కొడతాం కదా అండి
అంతే అంటే కొబ్బరితోని లడ్డు చేస్తారు కాని
ఆ కొబ్బరి లడ్డూ కూడా చేస్తారు బెల్లం వేసి
అవునవును కనీతీ న
అవునా ఇట్లా కూడా ట్రై చేయ్యడి బానే అంటది ఇప్పుడన్నా కొబ్బరు కద ఉన్నప్పుడు ఆ పిల్లలు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారండి అంటే రోజు వేసే దానికన్నా కొంచెం వెరైటీగా ఉంటారు కదా వాళ్ళకి కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మంచిగా
ఉమ్ బాగుంది మీరు చెప్పింది ఫాలో అయిదాం అయితే అంటే ఇగ ఆఫ్టర్నూన్ చేస్తారా ఇది నైట్ డిన్నర్గా
డిన్నర్కి ఏం లేదండి మార్నింగే ఏసింది మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మా మమ్మీ వాళ్ళే మొన్న ఆ మార్నింగే వేసిందండి అందరం తినేసినం ఇగ
అవునా
ఇంకా చికెన్ తోన అయితే బాగుంటదండి
అందులో చికెన్ పెట్టుకుంటే బాగుంటది ఏమన్నా పచ్చళ్ వెజిటేబుల్స్ బాగుండవ
పచ్చళ్ళు కూడా బాగానే ఉంటాయండి పప్పు సాంబార్ అయినా బానే ఉంటది కాబోతే కొంచెం స్వీట్ టు ఉంటాది కదా మరి ఈ కర్రీస్ కన్నా అట్లయితే కొంచెం బెటర్
అట్లయితే ఇంకా బాగుంటది కావచ్చు ఏం ఏమ్మిగా
ఆ అవునండి
ఏం చేస్తారు మేడం మీరు
మేము మేడం ఇంత ముందుకు వర్క్ చేసేది మేడం ఈ రీసెంట్ గా మా చిన్న అబ్బాయికి హ్యాండ్ ఫ్యాక్టర్ అయిపోయింది
ఓకే ఓకే
ఆ తనకి సర్జరీ అయి్ రాట్స్ ఏసారు ఇగ తను ఇంటి దగ్గర ఉన్ టండు మేము కూడా ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది మేడం
ఇంట్లోనే ఉంటారు కావచ్చుగా
ఆ ఇక తన ను చూసుకుంటా ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది మేడం
ఓకే ఓకే ఇంకేమన్నా వచ్చా అండి ఇంకా ఏమ్ మన్నా ఏ స్తారా పిల్లలకు
పిల్లలకు వెరైటీగానా అండి
వెరైటీగా ఇంకేమన్నా ఇది బాగుంది వెరైటీగా ఇం
ఇంకా వెరైటీ అంటే యా కొబ్బరితో మాత్రం కొబ్బరి లడ్డూలు చేస్తా అండి అప్పుడప్పుడు ఇంకా వెరైటీ అంటే ఇప్పుడు మనం ఇడ్లీ ఇడ్లీ వేస్తాం కదా మేడం ఇడ్లీ మార్నింగ్ ఇడ్లీ వేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం స్నాక్స్ ఇట్లాగ దాంట్లో కొంచెం మైదా పిండి కలిపి బో పురుగులు లాగా వేసుకోవచ్చండి అట్లా ట్రై చేసి
అవునా అంటె పుడు ఇడ్లీ మనకి ఇడ్లీ పిండి అంటే ఇడ్లీలు మిగిలితే అందలో మైద పిండినే కల్ప్
హ ఇడ్లీ మిగలడం కాదండి పిండి మిగులుతాది కదా మనం ఇడ్లి పెట్టుకున్నాక తినే వాళ్ళ అంతా తినిపోయిన తర్వాత పిండి మిగులుతది లేదా మ్ మిగిలితే దాంట్లో కొంచెం మైదా పిండి కలిపి మనం మార్నింగ్ కలిపి ఒక మార్నింగ్ అంటే మనకి వీలైన ప్పుడు లెవెన్ ట్వెల్వ్ అట్లా కలిపి పెట్టేసి దాన్ని ఈవినింగ్ స్నాక్స్ లాగా పునుగు లాగా వేసుకోవచ్చు కొంచెం పులుస్తది కదా పిండి
ఆపళ్ళు బాగుంటది
అట్లా బాగుంటది
ఉమ్
ఇంకేం చేస్త ఇంకేం చేస్తారు మేడం మీరు
నేను స్కూలోనే టీచింగ్ చేస్తా అండి
అవునా
టీచింగ్ చేస్తా ఇగా
ఊ ఇంకా పిల్లలు మేడం ఎట్లా
పిల్లలు బా పిల్లలు కూడా నాతోనే తీసుకెళ్తా ఇగ మేము ఇవాళ్ళ తీసుకెళ్ళి తీసుకొస్తాండి ఇగ మార్నింగ్ లేచి ఇంట్ల పని చేసుకొని వాళ్ళని తీసుకెళ్లడం తీసుకురావడం వాళ్ళ కోసం ఇక చేయాలి కదా టీచింగ్ ఫీల్డ్ కూడా బాగుంటది ఎందుకంటే మనం ఒకరికి నేర్ప్ చెప్పిన వాళ్ళు నేర్పించిన అది వేరే సాటిస్ఫాక్షన్ ఉంటది కదా ఏ జేసినా అ సాటిస్స్ఫాక్షన్ ఉండదు గానీ ఒక అబ్బాయి రాస్తాండు మనం చెప్పిందంటే అది వేర ఫీలింగ్ అంతే ఉ ఉప్పు నేర్పు అ ఫీలింగ్ ఉంటది ఇగ ఎంత కష్టమైనా ఇష్టంగా బాగుంటది టీచర్ ఫీల్డ్
ఆ మళ్ళీ పిల్లలు ఎక్కు మీకు కూడా సేమ్ టైమింగ్స్ ఉం అంటె పిల్లలతో పాటు స్మన్ టైం స్పెండ్ చెయ్యొచ్చు మంచి ఉంటంది
ట్ల
ఇంకేం చేస్తారాంట్లో సీరియల్స్ అంటూ ఎక్కువ ఏమి చూడం మేడం మూవీసే చూస్తాం అప్పుడప్పుడు పర్టిక్లర్ గా సీరియల్స్ అంటూ ఏం చూడము ఇంట్రెస్ట్ కూడా ఉండదు సీరియల్స్ పైన
సిరియల్స్ పైన ఇంట్రెస్ట్ కూడా ఉండదండి
మీరేం చూస్తారు మేడం
మేడమ్
మీరు చూస్తారా మేడం మూవీస్
టైం ఊ మూవీస్ అంటే ఎప్పుడో టైం దొరికినప్పుడు చూస్ త ఇంకా కార్తీక దీపం అనే సిరియల్ బాగుంటది అజుస్థా
డ నేను కూడా
చాప్టర్ నచ్చింది కానీ సెకండ్ చాప్టర్ కొంచెం బోరింగ్ అనిపిస్తాంది చూడాలంటే కానీ అప్పుడప్పుడు చూస్తా ఇక
ఊ ఏ ఇంకా సీరియల్స్ అంటే మాకు పిల్లలు ఆ రాగానే ఇంట్లో పని చేసుకోవడం మేము వర్క్క వెళ్ళి వస్తే ఇంకా అప్పుడు పనే సరిపోతది మేడం మనం ఇంకా పని మనం మార్నింగ్ హడవుడిగ వెళ్తాం కాబట్టి ఇంట్లో పని ఉంటది కదా ఆ పని చేసుకోవడం మళ్ళీ వంట ఏ డం వీళ్ళకు హోమ్ వర్క్స్ రాపియడం మళ్ళీ మనం టీవీ పెడితే వీళ్ళు కంటిన్యూగా టీవీ చూస్తారు హోం వర్క్ రాయ రాదు స్టాప్ చేస్ అందుకోసం అని ఇగ దాన్ని ఆఫ్ చేసేసి ఎప్పుడో ఒకసారి మూవీస్ చూడడం
ఉంటయ్‌ మేడం మూవీస్ చూస్తారు ఎప్పుడో ఒకసారి మూవీస్ కు బాగా వెళ్తారాండి
మూవీస్ కి ఎప్పుడు ఎళ్ళమండి ఇంట్లోనే వైఫై ఉంటది ఊ దాంట్లోనే డౌన్లోడ్ వేసుకొని ఇగ దాన్ని చూసు ఆ దాంట్లోనే చూస్తాం మేడం మూవీస్ కంటూ ఎక్కువ ఎప్పుడు వెళ్ళలే అస్సలు మొన్న రీసెంట్ గా రాజసాబ్ మూవీకి ఓక్ ఒక్కటెల్లిన మేడం అంతే
ఎలా ఉందండి బాగుందా మూవీ
బాగుంద అంటే ఇక కొంచెం బానే ఉంది మేడం అంటే నానమ్మ గురించి ఉంటది ఎక్కువ ప్రభాస్ అండి
ప్రభాసా హీరోయిన్
హీరోయిన్ చాలా మంది ఉన్నారు ఒక ఫైవ్ మెంబర్స్ ఉంటారు
వామ్మో ఫైవ్ మెంబర్స్ ఏ తెల్వనియి కూడా అట్ల చేత్తానికి ఇట్లా తిత్తరు వీళ్ళు మూవీస్ చాలా వరకు నేర్చుకుంటర్రు అదే ఫాలో అయితారు పబ్లిక్ గూడా
ఉమ్ ఫైవ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ఉంటారు దాంట్లో
వామ్మో
ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తా ఉంటారు
ఉ‌ హు పర్టిక్యులర్ గా వీళ్ళు అని లేదు
ఆ వీళ్ళు అని ఏమి ఉండదు తనూ
కనిపిచ్చినట్టుంది అదే ఆమె హీరోయిన్ అన్నారు నిది
నిది అగర్వాళ్నేమో ప్రభాస్ ఇష్టపడత్ తడు ఇగ కొంచెం మిగతా వాళ్ళనేమో ఇగ ఒకరి తర్వాత ఒకరు ఒకరు తర్వాత ఒకరు ఇట్ల వస్తా ఉంటరు పట్టిల్ ఆ పట్టిట్లేదుగా ఇ దీన్ని నేన్ తిననే మ్యారేజ్ చేసుకుంటడు తినతోనే ఉంటాడు అట్ల ఏమ్ ఉండదు ఇగ
జస్ట్ చూయిస్తారు అంతే అప్పుడు ఆ రోజులల్లో వచ్చిన మూవీసే వేరు నువేప్పుడు ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీస్ కలవాలే కొంచెం ఇంట్రెస్ట్ంగ్ గా అప్పడియే మూవీస్
ఆ అప్పటియ్ కొంచెం సెంటిమెంట్స్ తోని ఉంటాయి మూవీస్ ఇప్పుడు ఏముంది మే
ఇప్పుడైతే వామ్మో అసలు ఏ అసలు ఏం జరుగుతాందో తెలవదు ఇప్పుడు కొట్టుకునుడు దాన్ని మ పార్ట్ వన్ పార్ట్ టూ అని దీ స్తారు మళ్ళ పెద్ద పెద్ద రేటింగ్ ఇస్తారు వాళ్ళక్ కోట్లల్ల వీళ్ళు దానికోక అర్థం లేదు పాడులేదు
అర్ధం ఉండదు ఏముండదు మేడం మనం పిల్లలని తీసుకొని పోయినా వేస్ట్ దానికి వాళ్ళకేం అర్ధం కాదు ఆ మనకిేం అర్ధం కాదు ఏం అర్థం కాదు కాపోతే కొన్ని హార్ హరారు హారారు ఉంటాయి హారర్ బిచ్ ఉంటాయి కొన్ని
ఓకే మేడం
ఆ ఓకే మేడం